హలో
హ మల్లి చ్
హలో బాగున్నాన్ వార్ది హా వినిపిస్తుంది బాలా అభివృద్ది
ఆ బావున్నా తింటివ్యా ఆ తిన్న ఇంగ ఇంటికి పోల
లేదు ఇంకా పోలా పోతా అంది మనుగోల్
ఇంగ ఎంత సేపు పడ్తది పోనికి
ఆ ఇ ఇంటికి పోవడానికి కరెక్ట్గా ఒక హఫ్ నవర్ పడుతుంది హు
హు ఇంగ నువ్ ఎప్పుడు ఇంగ లేటు కదా
ఆ
ఏమ్లా లేట్ అయిపోతుంది కదా ఇంక ఎప్పుడు బయ తినేది అంటాండ
లేట్ అయిపోతా ఉంది మా డాడీకి ఫోన్ చేసి నీకు ఏదన్నా ఫ్రైడ్ రైసో నూడిల్స్ఒ చేసి పెడతాను రా అని చెప్తాన్నాడు ఈ రోజు శనివారం కద గోబీ న్యూడిల్స్ అన్నా ఏపించుకోని తిందామని
ఆ
ఏం చేస్తాండవ్
సినిమా చూస్తన్న ఇద్దరం
ఓ ఏమీ సినిమా ఆ
రాజా రాన్
రాజా రాన్ హు బాగుంటాది
కాన్ రెండు సార్లు చూసినం బోర్ కొడు మ్యా ఇ ఎం తిన్నా
అబా ఏం తిన్నావ్ మరచిపోయవా
సాంబారు అన్నం మంచిది
సాంబార్ అన్నం అవును ఏమయింది
ల్యాప్టాప్ వర్కు చాలా దానికి పేరు నంబర్ల లేదు ఎవరు ల్యాప్ ట్యాప్ ఉండే వాళ్ళ దగ్గరమో రాదంట వాళ్ళకి ల్యాప్ట్యాప్ వచ్చిన వాళ్ళ దగ్గర ల్యాప్ట్యాప్ లేదు
ఆ ఇప్పుడు మీ
అ
మీరు ఇజిగా లేదు ల్యాప్ టాప్
ఊ తినే వచ్
తెలిసిన వాళ్ళు ఎవరులేర ఆ పేజీలో కొంచెమన్న నడవాల్తో
ఆహా ఎవ్వరు నాకు నేను ఎవరితోను మాట్లాడను. అంతగా మా రూమళ్లతో తప్పితే ఇంగ మా క్లాస్ వాళ్ళు కొంతమంది ఉండారులే. కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరూ ఇంటికి వెళ్లిగినరు హాలిడేస్ అని.
వు వాళ్లదగ్గర ఉందా సిస్టమ్
ఉహు లేదు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫ్రెండ్ దాన్నితో చేసుకుంటారు వాళ్ళు సరని అంట ఉ
కూడా వర్క్ రాదు వర్క్ వచ్చినా కూడా లాప్ టాప్ ఉండదు
మీ టీమ్ లో ఎవరితానన్నా ల్యాప్టాప్ ఉంటే ఏపించొచ్చు కదా
మా టీమ్ లో ఉంది ల్యాప్టాప్ కానీ వాళ్ళే వాళ్ళు న్నారు వాళ్ళందరు వాళ్ళు ఓ ఒక అబ్బాయి దగ్గరే ఉంది ఆ అబ్బాయి ముస్లిం
ఉ
తను రంజాన్ కానీ వాళ్ళ ఊరికి పోయినాడంటల లే ఆపాపేమో గు గుర్ లో పెట్
ఎగ్జామ్స్ అయిపోయినయ్ ఓకే ఎవరికి చందనాకు అదే మా క్లాస్ పాప కూడా అననే కాలేజ్ నన్న హెడ్రప్ ఫోటోర్ మార్చు ఆ దానికి నంబర్ల్ పడుతు అంట అ ఆపాప దంతో కూడా అది పని చెయలా నెంబర్ ఉందదా అ పాపకు తెలిలా ఉమ్ నాలుగు రాళ్ ల్యాప్టాప్ ఏం చేసేది ఎవరికి
ఇప్పుడు ఏది పెట్నా కూడా వస్తుంది కదా పేజ
ఆ వస్తాంది నేను ఒకదానికి పెట్టిన్న
హ్మ్ ఉ
దానికి వచ్చింది కానీ ఇంకా ఇంకా దేనికి పని చేయలా హు
ఎవ్వరికి తెలిడంలా
ఎవరికి తెలియదు శ్రీఏం చేయాలా హు ఇగమే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫోన్ చేసినారా మండే నేను జిరాక్ ఎత్తుకుపోయి చూపించాలంట ఉ ఏంచేయాలో అప్పా అరుస్తాడు సార్ కి ఇప్పుడే పెట్టమన్నాడు సార్ చెక్ చేస్తే ఓకే అంటే మేము జిరాక్స్ తీసుకుపోవలా ఇంక సార్ కి పెట్టేకి నేను నెంబర్ లేలా ఎట్లా
జిరాక్స్ అంటే ఇప్పుడు నార్మల్ జరాక్స్ కావాలా
ఆ బ్లాక్ జిరాక్స్ తీస్ ఆ
బుక్ ఎప్పుడు తెప్పిస్తారు అప్పుడు
చేపిస్తా బుక్ సార్ చేపిస్తాడుంటా నే అయితే అంతా కరెక్ట్ గా ఉంటే సారే బైండింగ్ కు పంపిచేస్తాడంట
ఓకే ఓకే
ఆశ ఎక్కడికి పోలేదా హాలిడేస్ ఇచ్చారంటివి ఉగాదికి రంజాన్ కి
ఆ మా అమ్మమ్మ లేదు ఊరికి వెళ్లిది అ
హు
వెళ్ళాను మార్నింగ్ వెళ్ళసేసి ఈవినింగ్ అంతా వచ్చేసాను మొన్న నిన్నంతా ఇంట్లోనే ఉన్నాను ఇంట్లోనే సరిపోయింది
ఉహు
హు టీవీ ఒక కొన్ని రోజుల నుంచి ఒక కొన్ని మంత్స్ అయిపోయింది ఫైవ్ మంత్స్ నుంచి ఇంట్లో టీవీ పని చేయడంలా
ఆ అంకుల్ కి చెప్పి రిపేర్ చేపించుకునేది
టీవి బాగా చేపించాడు
ఆ
ఆ టీవీ బాగా చేపించాడు అది సెటప్ బాక్స్ డియాక్టివేట్ అయిపోయింద అన్నామాట కొన్ని మంత్స్ రూల్స్ ఎక్కువ అయితాన్నాయి డి యాక్టివేట్ అయిపోయింది కానీ అది టీవీ బాగా తెప్పచ్చేసాడని చూసుకోకనే అది దానికి టీవీకి బ్యాలెన్స్ ఎసెసాడు
ఆ
అది దేనికి యూజ్ కాకుండా పోయింది
అయ్యో ఆక్టివేట్ చేపించుకో పోయేలేదా కొత్తది అన్న కొనుకునే అది
ఆ అది కొనాలంటే ఇగ మళ్ళీ పైన నా గోడుగు అది ఉంటాది గా అది కూడా కొనాల ఆ
అవునవును
అదే మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే అది టీవీ చెప్పి వాళ్ళు త్రీ డేస్ పడుతాదని చెప్పి అది లేదు లేకపోతే వన్ వీక్ అవుతుంది మీ మనీ రిఫండ్ అంట అవ్వదు లేదు అంటే వే చేయాలా వన్ వీక్ తర్వాత ఆ లేట్ అవుతదని చెప్పారు
ఉం
సరే అట్లే అనుకుంటా అన్నాము రాత్రి అనుకోకుండా టీవీ పెట్టాం రాత్రి వచ్చే
చేసుకొనేలే నువ్ చెయ్ ఆ
వద్సింది తెసిీ వాళ్ళసలుకి దుఃఖ పోయన
ఆ
త అజ పాపలు
శశివాళ్ళు స్కూల్కి పోతానరా
ఆ పోతున్నారు వాళ్ళకి అప్పుడే ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో తెలుసా నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నైన్త్ వాళ్ళకి ఒకటే ఎగ్జామ్స్ క
అదే టెన్త్ కదా అందుకని ముందుగానే స్టార్ట్ చేస్తారులే నిజంగానే ఈరోజుంచి సార్ చెారు ఆ సమ్మర్ అవునా సమ్మరాాల డేస్ ఉండవా
లేదండి వరంట
ఎందుకు
ఏమో తెలీదు
అ ఉ అట్లయితే కష్టము మా సైడ్ తొమ్మిదోళ్ళకైతే అ అదే నైన్త్ వాళ్ళక అయితే స్టార్ట్ అయిపోయిన ఏమో ఎగ్జామ్స్ స్టార్ట్ చేసింటారు టెన్త్ సిలబస్ కానీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారేమో అంట ఖచ్చితంగా ఇస్తారు కదా
ఇప్పుడు అన్నారంట సమ్మర్ సమ్మర్ వెేకేషన్ అనేది మేము పొంగల్ తప్పలే
ఉ టెన్ డేస్ వన్ మంత్ పైన కదా ఇచ్చేది మామూలుగా మనం వ స్కూల్ లొ ఉన్నప్పుడు
అవును
ఎంది మే ఇట్లయిపోయినాయి స్కూలు ఎందుకు స్కూల్ లు అట్ల అయిపోయినాయి ఇప్పుడు అవునవును అట్లగానే ఉన్నట్టుంది వాళ్ళు అట్లే ఫీల్ అవుతాండ్రు వీళ్ళు ఐ ఏ యెస్ లని
పాపం టెన్ డేస్ హాలిడేస్ ఇ మిగిలిన పిల్లలందరు ఎంత బాగ ఇంటి కాడ ఎంజాయ్ చేస్తా
ఉ మీ ఫ్రెండ్ రాధిక కా రాదు అంటే లాగిన్ అయ్యేదు వాట్సాప్ ల్యాప్టాప్ లో
రాధిక కి
చెప్పు మే అట్లా లాగిన్ అయితే
చెప్తా సారి చేశాను ఆల్రెడీ ఇందాక కాల్ చేశా దామనే. కానీ తన కాల్ లీఫ్ చెయ్.
హు హ్మ్.
సరే మళ్ళీ ఆ ఇంకాసేపు అగినతర్వత చేద్దామని. మా ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో నాక్. తెలీనే తెలీదు.
ఉమ్ ఇంగ ఎంత టైం పడుతుంది ఇంగా ఇంటిపోయెకే.
నాకూ. ఆదిశంకరా తెలుసు కదా. పడున్నా.
అహా టైమ్ జెప్పు. ఒక టెన్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ ఆ.
లేదు ఈడ్నించి లోపలికి పోడానికి పడుతుంది టైము. నాకు ఇప్పుడాకలేస్తాంది ఇప్పుడ్దాక ఆకలే ఎయలే.
ఆకలి గాదా స్వామి తెల్లార్ తెల్లార్ దిన్నవ.
ఆ తెల్లారీ ఇంట్లో కొంచెం న్యూడిల్స్ వొండి పిల్లకాయలకేసిచ్చి. దాంట్లొనె కొంచెమూ. నాలుగు ముద్దలు పెట్టుకొని ఒచ్చేసా.
అయ్యో ఏమన్న సరిపోతుందాశ్. ఎంతింటావోనువ్ ఫుడ్డు. అందుకె వెయిట్ అంతే ఉండది.
ఆ.
తిరుగుతానే ఉంటావె నేనే. చాలానే ఉడ్డాయ్ ఏం చిల్లెద్ ఏం.
తాంగనే ఉండాలే సరేలే. పొద్దుగుండలే ప్రతి.
ఎ అవును. దే నా బాధ బిన్నా తగ్గాలని. సరశిం కేమీ. జాగ్రత్తగ ఇంటికి వెళ్ళేసి. తిను ఫస్టు షాప్ కాడ్కెళ్ళేసి. మళ్ళీ ఇంటి దగ్గరక్ పో బద్రంగా సరేనా. జాగ్రత్త ఉండేనా. చేస్ మాట్లాడ్నగ. ఉమ్ బాయేషు.
ఉమ్.
ఆ బై. ఉమ్.